ఏ.
హాయ్ అండి ఎలా ఉన్నారండి.
బాగున్ననండి మీరు బాగున్నారా.
మేం బాగున్నామండి.
ఏం చేస్తున్నారు చల్ల గాలి కోసం టెరెస్ మీదికి వెళ్ళావా.
కరెక్ట్ గా చెప్పారండి మీరు కూడా ఇలా చేస్తుంటారా ఎప్పుడైనా.
అవునండి నేను ఈ మ మధ్యనే ఎక్కువగా వెళ్తున్నాను అనమాట మూడు. సెట్ లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనిపించినప్పుడు. ఏదన్నా సాంగ్స్ వినాలనిపించి. అప్పుడు అలా టెరెస్ మీదకి వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకని లేకపోతే జస్ట్ ఫోన్ ఆడ పక్క. పక్కన పెట్టి సాంగ్స్ ఎక్కువగా పెట్టి సాంగ్స్ పాడుకుంటూ తిరుగుతా ఉంటా. అనమాట. ఉమ్ మీరు అలాగే అనుకుంటాను ఎందుకంటే. ఓ అవునా. ఉంటే మీరు మీరు మీ ఆహ్ మీ యొక్క మూడ్ చూసి. మీ యొక్క మూడ్చూసి మీ యొక్క వాయిస్ చూసి. ఓహో చల్లగాలి కోసం పైకి వెళ్లారా అని కనుకున్నానండి.
ఉమ్. అవునండి ఏమున్నా నేచర్ ఈజ్ నేచరే కదాండి. ఇది ప్యూర్ ఇది ప్యూర్ కదండి నేచర్ ఆహ్. చక్కగా స్ట్రెస్ లో ఉన్నా సారే అలా చల్లగాలికి. బయటికి వస్తే స్ట్రెస్ మొత్తం పోతదండి అదే ఫ్యాన్ కింద కూర్చు. కుంట స్ట్రెస్ పోతద చెప్పండి.
అదే అండి అసలకి ఎంత చల్లని వాతావరణం అంటే. అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంటది.
అవునండి అవును.
పైనా. ఆకాశం నక్షత్రాలు ఆ మేఘాలు ఆ మేఘాలు కదులుతా ఉంటాయి. ఆహ్ మూమెంటే వేరు.
ఉమ్. అవునండి.
మీకు ఇష్టమా ఈ వాతావరణం.
అయ్యో చాలా ఇష్టం అండి నాకు చల్లగా ఉండాలంటే క్లైమేట్. ఆహ్ బయట చల్లగాలికి. తిరగాలన్న చాలా ఇష్టం ఏమంటే మనుషులకి ఓపిక ఉండాలండి అప్పుడప్పుడు ఓపిక వస్తది అప్పుడప్పుడు ఓపకి రాదు. మాట వెళ్ళడానికి.
ఓకే.
మీకండి.
మరి నేనా అండి అన్ని అంటే. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు అంటే చాలా తక్కువ అండి నేను బయట తిరగాడం నన్ను ఎక్కువ తిరు. నేను తిగడానికి ఇష్టపడతా కానీ అది నా మూడు మీద డిపెండ్ అయింటంది నేను వెళ్ళాలనుకుంటే. ఖచ్చితంగా వెళ్తాను. ఏం పోదాంలే అని అనుకుంటే అసలుకి వెళ్ళనే వెళ్ళనండి ఓపిక తెచ్చు. కో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీక తెచ్చుకోంటారు కదా బయటికేళ్ళాలంటే ఏ ఒక్క తెచ్చుకోను నాకు అదే పనిగ వద్దు ఈ ఓపిక అని చెప్ ప్పేసి అభైక్ చెప్తను అ ఓపికని
మ్ కానీ తెచ్చుకోవాలి అండి ఎందుకంటే ఫ్యాన్ కింద కూర్చోడం కంటే ఇలా బయటికి వస్తేనే బాగుంటది
మ్ హు
కానీ ఎక్కడండి మనం మాటల వరకే ఉం తమ్ కాని ఒక్కొక్కసారి రావాలనిపించదు
అవునండి ఇంగ ఏం చేస్తాం లే రూమ్ లో కూర్చుందాం రూమ్ లో పడుకుందాం ఫ్యాన్ వేసుకొని బెడ్ బెడ్ మీద పడుకొని ఇలా కప్పుకుొని పడుకుంటే అయిపోతుంది కదా ఎందుకు తిరగాలి ఇలా ఆలోచిస్తాం అనమాట
అవునండి అవును
మ్ ఇంకేమిటండి ఏలా జరిగింది మీ క్లాసెస్
క్లాసెస్ా చాలా స్ట్రెస్ అండి వాళ్ళు ఏదో చెప్తుంటారు మనం ఎక్కడ మిడిల్ ల్లా ఆగిపోతేగిన తర్వాత ఇంగ అర్థం అవ్వదు మరీ అడగడాను
ఉండదు అసలు
మ్ హు లే అంతెనండి మనకి ఎక్కడైనా అంతే క్లాసెస్ కాలేజ్ లెవెల్ లో ఉన్నప్పుడు కూడా అంతే కద్ ద ఆ చెప్పండి
కాలేజ్ లెవల్
అదే ఏదో చెప్తున్నారు కదా అ
అమ్ ఎలా ఉంటదంటే ఒక్కొక్క ట్రైనర్ ఒకలాగుంటారు కదా మాకు ముందుచ్చిన వాళ్ళని ఈ రోజు వచ్చిన అతనయితే నాకు కన్ఫ్యూజింగ్ అనిపి చ్చింది నిద్ర వస్తుంది ఒక పక్క అసలు క్లాస్ అనేది ఇంట్రెస్టింగ్ రావడం లేదండి ఎందుకంటే ఇప్పుడు క్లాస్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటే
అంటే చెప్పండి వినిపి వినిపిస్తుంది న మా న మాటలు వినపడుతున్నాయా ఆ
ఆ వినిపిస్తున్నాండి నాకు బాగా వినిపిస్తున్నాయి మీ మాట
అంటే మే మీ వాయిస్ కాసేపు స్ట్రక్ అయిపోయిందన్నమాట వినిపించలేదు ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇంత సేపు స్ట్రక్ అయిపోఇండే మీ వాయిస్
అవునా చెప్తాను చూడండి అంటే కొంతమంది ట్రైనర్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఒక ఇద్దరు ట్రైనర్స్ తీసుకోండి ఇద్దరు ట్రైనర్స్ లో ఫస్ట్ ట్రైనర్ చాలా టఫ్ టాపిక్ సుంటాయి ఇంకొక ట్రైనర్ దగ్గర చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి
మ్
సో ట్రైనరు టఫ్ ట్రైనర్ మనకు నేర్పిస్తున్నప్పుడు బోర్ కొట్టుకోకుండా నేర్పిస్తాడు మనకు అది ట ఫ్ అనిపించదు అది ఈజీ ట్రైనర్ అది ఈజీ టాపిక్ ఉంటాది మనకి చిటికలో అర్థం అయిపోవాలి అది కానీ ఆయన చెప్పే వే ఆఫ్ ఫ్ టెల్లింగ్ అనేద్ ఎలా ఉంటదంటే మనకి అస్సల్ అర్థం అవ్వదు నిద్ర రావడము అలా ఉంటుంది. ఈ రోజు నాకు అలానే ఉందండి తను ఏం చెప్తు న్నాడో నాక్ అర్థం కాలే యాక్చువల్గా చాలా ఈజీ స్టెప్స్ ఉన్నాయండి జస్ట్ ఒక సైట్ ఓపెన్ చేస్తాము. ఆ యా రన్ చేస్తాము కమాండ్స్ ఇస్తాం అంతేనండి కానీ అవి కూడా చేయలేకపోయామండి మేం ఈ రోజ్ చాలా మంది ఆగిపోయారు చాలా మంది ఏమంటున్నార్ తెల్సా నిద్ర వచ్చేస్తుంది చాలా బోరింగ్ ఉంది బ్రే బ్రేక్ లేదు ఏం లేదు ఏంటి వాళ్ళ క్లాస్ ఈ ఫైవ్ డేస్ ఎలా వినాలి అది ఇది అని మాట్ మాట్లాడ్కున్నారండి అందరూ
అంటే ఎలా మాట్లాడుకుంటారండి? క్యామ్ అంటే ఆన్లోనే ఉంటుంది కదా
అవునండి అంటే మాకు కు మేము అందరము ఉంటాం కదా అప్పుడు మాట్లాడుకుంటాం.
ఓకే దాన్లో మీక్ ట్రైనర్స్ ఎవరు లేరా జస్ట్ మీరు మాత్రమేనా
ఆ మాదైపోయిన్ తర్వాత ట్రైనర్ వెళ్లిపోతారు కదండి ట్రైనర్ వెళ్ళిపోయాక మాట్లాడుకుంటాము. ఒక ఫైవ్ మినిట్స్ ఉండే
ఓకే అంటే ట్రైనర్ ఎళ్ళిన్ తర్వాత అలాగే మీట్లో ఉండి అక్కడే మాట్లాడ్ ఆ మీట్ అనేది రి రికార్డ్ అవుతుంటాది కదండి.
అవునండి రికార్డ్ అవుతుంటది. ఇంగ ట్రైనరే వెళ్ళలిపోయినప్పుడు మిగతా మేం ఒకటే ఉంటాం
ఓకే అలాన్
మ్ అలా అండి
మ్ హ్ అయిలె అయితే మీ క్లాసెస్ అనేవి బోరింగా కాస్త ఇంట్రెస్టింగా
ఇంట్రెస్టింగ్ అయితే అస్సల్ లేవండి.
అంటే ఏదైన చి చిన్న చిన్న టాపిక్స్ అయినా గానీ ఏదైనా ఇంట్రెస్ట్ టాపిక్స్ అప్పుడప్పుడు
అవునండి.
ఆ
అసల్ నాకైతే నిద్రొచ్చేస్తుందండి.
ఈ రోజు నేన్ గుడ చాలా అలసిపోయానండి. ఒకదాన్నే వెళ్ళాన ఆఫీస్కి సో అక్కడే ఒక టీ ఉండి తర్వాతా ఏమో అలసిపోయాన్ చాలా
అవునా అండి
హ్మ్
మీ ఫ్రెండ్స్ రాలేదా అండి మీతో పాటు ఆఫీస్కి?
మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొక నేను ఇంకొక అమ్మాయీ చేస్తుంటిమీ బట్ ఆ అమ్ మ్మాయి రీసెంట్గానే జాబ్ మానేసిందన్నమాట వేరే జాబ్ కోసం ట్రై చేస్తుంది. సో నేన్ ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుంది ఆఫీస్కి నేన్ కూడా
అ
సరే ఆ ఖాళీగా ఉండడం ఎందుకు వేరేది వచ్చేంత వరకు చేద్దాం వచ్చిన్ తర్వాత ట్రై చేద్దాంలె అన్న ట్లు అలాగే ఉండిపోయాన్నమాట.
అమ్
ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుందీ ఆ ఒక్కొక్కసారి నా ఫోన్ స్టక్ అయిపోతుంది అనమాట టెన్షన్ టెన్షన్ వెళ్ళలేంత వరకు టెన్షన్ తెలుస నా ట్రావెలింగ్ అంటే టెన్షనే బస్ ఎక్కాక అమౌంట్ ట్రాన్సాక్షన్ అయిపోయెంత వరకు ఒక టెన్షన్ మళ్ళ రిటర్న్ వచ్చేటప్పుడు బస్ ఏక్కి ట్రాన్సాక్షన్ అయ్యే అంత వరకు ఒక టెన్షన్
మ్
కరెక్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టైమ్ లోనే నా ఫోన్ అనేది స్టక్ అవుతూ ఉంటదన్న మాట
మ్ హు
అవును చాలా మిస్ అవుతున్నా మా ఫ్రెండ్ అయ్యో చాలా భయమండి నిన్న అయితే కాసేపు బ్యాంక్ అనేది వర్క్ చేయడం లేదంటా మా ఫ్రెండ్ చెప్పింది సరే లే ట్రై చేద్దాంమని ట్రై చేస్తే రాలేదు ఆ మా బ్రదర్ ఫ అది ఫోటో పెట్టి ఏపిద్దాం అనుకున్నానా సరే మా బ్రదర్ కి ఫోటో పెట్ తున్న నా కెమెరా అంత వగ్ వర్క్ అవ్వటడం లేదు పెట్టాను తనక్ కేమో చూపించడం లేదంట అ స్కానర్ అన్ అవైలబుల్ అన్ అవైలబ్ లనే వస్తుందంట నా ఫోన్ లో ఆమె ఎంతసేపుకి వర్క్ అవడం లేదు స్టాప్ దగ్గరకు వస్తుంది చాలా దగ్గర అండి మా టూ స్టాప్స్ ఏ మా స్టాప్ ఆఫీసు ఎలా ఎలా అని చెప్తున్నాడు వచ్చాారు టికెట్ టైప్ప టికెట్ ఇచ్చాను నువ్వు ఇంకా వెలేద అమోన్ ట్ ఏయ్ లేకపోతే నెక్స్ట్ స్టాప్ లో దింపుతాను ఈ స్టాప్ లో దింపాను అని అంటున్నాడు ఫోన్ తీసుకెళ్లాడు ఫోన్ అంతా పెట్టి చూసాడు లాస్ట్ క ఇచ్చింది అప్పుడు వేసేసి అప్పుడు దిగానండి జస్ టు అ ఒక స్టాప్కిికి ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అనే టైమ్ లో పేమెంట్ వచ్చసాను తెలుసా
అవునండి మేల్ండి కొంచెం మీ ఫ్రెండ్ అప్పుడు అవునా అండి మీరు క్యాష్ పెట్టుకొండి అండి ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ మనం నమ్మలేమండి ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వొచ్చు
అదే అండి మా బ్రదర్ కూడా అదే చెప్తున్నారు కానీ మా దగ్గర ఎవ్వరు హ్యాండ్ పేమెంట్ ఇయ్య వరండి కింద ఒక షాప్ ఉంది కానీ ఆయంకుల్ని అడిగితే ఆయంకుల్ కనీసం టూ రు పిస్ కూడా ఈయ్యలేదు తెలుసా అండి అంకుల్ టూర్పీస్ ఉందా బస్ కి నాకి టూర్పీస్ తక్ వస్తుంది ఫోన్ పే చేస్తానన్నా కూడా లేదని చెప్పి పంపించారు తెలుసా అండి ఇంకేం చెప్తారు చెప్పండి అంత పెద్ద షాప్ లో టూ రూపీస్ ఉడదాండి అంత పెద్ద షా షాప్ లో టూ రూపీస్ ఉండదా అండి
ఉంటుందండి కొంతమంది ఇవ్వరండి ఉన్నా కూడా అంతే
ఆ మార్నింగ్ అవున్ ఒక అమ్మాయి అడుగుతుంది ఎంత ఇబ్బందిలో అడుగుతుంటది అవి కూడా లేదు తెలుసా టూర్ రూపీస్ నేను ఫోన్ పే చేస్తా టూ రూపీస్ ఇమ్మంటే కూడా ఇయలేదండి మొత్తం షాప్స్ అన్ని తిరుకుంటూ వెళ్ళాన్ననమాట క్యాష్ తల ఇ ఇవ్వడం తక్కువ అండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల క్యాస్ట్ అట్లాంటివి
లేకపోతే మీకు దగ్గర ఏటీఎం అవన్నీ ఉంటే డ్రా చేసుకొని పెట్టుకోయిన అండి మరి ఇందు దగ్గర్ నుంచి తెచ్చుకోవాల్సినంత అవసరం ఏంటి? మీరెందుకంటే జర్నీ చేస్తూ ఉంటరు కదా అందుక్
అవునా సరే అండి బాయ్ అండి. బాయ్
బాయ్ గుడ్ నైట్